ఆచెప్పు
ఏం చేస్తున్నావ్?
ఏం లేదు కాలిఏ
మీకు ఈ రోజు హాస్టల్లో ఏం పెడతారు?
ఇవాళ పేరెంట్స్ డే కాబట్టి చికెన్
మీకోసం పన్నీరు పెడతారా? ఆ మా హాస్టల్లో పన్నీర్ పెట్టట్లేదు ఓన్లీ సండే ఒక్క పూట పెడుతున్నారు పన్నీర్.
మరి వెెడ్నెస్ డే ఏం పడుతు
వెన్స్డే ఏదైనా కర్రీ పెడుతున్నారు.
అవునా మాకు కూడా తెలివదు ఇప్పుడు ఎక్కువ ఎవరు లేరు మరి పెట్న ప ప పెట్టర్ గవచ్చ
మా హాస్టల్ చాలా మంది ఉన్నారు అంటే మాది టూ హాస్టల్స్ కలిపి ఇది ఒక్క హాస్టల్ కదా
ఆ
ఆ
చాలా మంది ఉన్నారు అంటున్నావా ఎక్కువ మంది ఉంటానుంట
ఆ ఎక్కు మంది ఉన్నారు. మాకు కరెక్ట్ ఎయిట్ కీ ఆ టైం కెల్ తుంటే మాక్ అసల కూర్చోడానికే ప్లేస్ ఉండ
హ్ మ్
కనీ మాకు సిక్స్ మాకు ఆ హాస్టల్లోనే స్నాక్స్ తిన్ అలవాటైతుందా మై ఇక్కడ హాస్టల్లో స్నాక్స్ లేవా నాకు సిక్స్ అయితే ఘోరమైన ఆకలి
హ్
ఘోరమంటే అసల్ చెప్పలేనంత.
బైట కొనుక్కోవాలి రోజు అంటే కష్టం.
కష్టం అయితుంద్ ఆ ప్లస్ అస్సల్ డబ్బులే లేవు.
హ్ హ్ మీ డాడీ ఎట్లాగో కడ్తలేడు కదా కాలేజ్, హాస్టల్కి కొన్ని పంపీమను.
ఆ అంత సీన్ లేదమ్మా మా డాడీకి ఏమైందం టే మా డాడీకి చెప్పాగా ఫైల్స్ వచ్చినయి అని
మ్
పైల్స్ అంటే పైల్స్ కాదు అందు ఫైల్స్లో ఒక రకం అన్మాట ఫిషర్ ఫిషర్ ఫిషర్ అది ఫిషర్ ఫిషర్ అని ఫైల్స్ లో ఒక రకం అయితే నేమించీ అది కంటిన్యూస్గా టూ మంత్స్ హాస్పిటల్కెళ్ళాలి.
ఆ
కంటిన్యూస్గా టూ మంత్స్ వెళ్తే వాళ్ళొక నాటు మంది ఉంటది. నాటు మందు పెడతార్ అక్కడ
అవునా
ఆ మా ఇంటి నుంచి అది ఎక్కడా బీచ్ దగ్గర అది టూ హవర్స్ అట్ల పడుతుంది రోజు అటు అటు టూ హవర్స్ ఇటు టూ హవర్స్ అ ఫోర్ అవర్స్ అట్లా పడుతుంది.
మ్
ప్లస్ డాక్టర్ రావాలి, డాక్టర్ ఉండాలి అక్కడ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ వచ్చి ఉంటారో వాళ్ళే ఎళ్లి పెట్టిచ్చుకోవాలి. చాలా మంది వస్తారు. ఇంకా ఆ బట్ ఇంకా హాఫ్ డే మా డాడీ హాఫ్ ఏంటి హాఫ్ కన్నా ఎక్కువే మా డాడీ అసలు బండేయ్యట్ల
హ్మ్
ప్లస్ కాయలు కాయల్ ఎవల్ తేవట్లేదు గొబ్బరి బొండాలు
ఆ
మా డాడీ ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు.
మ్ హ్
నాకు ఇంటి దగ్గరున్నే టప్ ట్వంటీ థౌజండ్ ఏసారు. నేనింక నీక్ ఖర్చులుక్ ఇవ్వను టెన్ థౌజండ్ దేనికీ మన హా కట్టాలి కదా కాలేజ్కి
అవును టెన్ తౌసంద్ మ్
తౌసండ్ అది ఇంకా టూ తౌసం సండ్ నా మినిమం బాలెన్స్ ఎంత ట్వల్వ్ థౌజండ్ ప్లస్ సిక్స్ థౌజండ్ ఏంటి సిక్స్ థౌజండ్ ఆ ఆ సిక్స్ థౌసండ్ హాస్టల్కీ ఇంకా మిగితా డబ్బులు నువ్ ఖర్చు పెట్టుకో అని ఇంకా నన్నడక్కు విను విను ఇంక నన్ ఇంక నన్నడక్కు నా దగ్గరింక లేవు కూడా అని చెప్పిసార్ అప్పుడే అందుకే ట్వంటీ థౌసండ్ వేసేసారు. ఇక్కడికొచ్చాక ఏమైంది విను ఆ ఫస్ట్ డే హాస్టల్ నెక్స్ట్ డేనే హస్టల్ ఫీజ్ కట్టేసా సిక్స్ థౌజండ్
మ్
అయిపోయిందా ఎంతుంటది ఫోర్టీన్ థౌజండ్
మ్
అందులో టెన్ థౌసండ్ దానికి టూ థౌసండ్ మినిమం బ్యాలెన్స్
మ్ టూత్
ఇంకెంత టూ థౌజండ్ టూ థౌజండ్లో నేన్ ఇంటి దగ్గర్నుంచి వచ్చినప్పుడు నా నైన్ హండ్రెడ్ బస్
అమ్మ అందులోనేనా
ఆ మరీ ఆ నాకిత్తారు మరీ మిగతా అందులోనా మిగతాది మిగితా థౌజండ్ ఏమైందో తెల్సా దీపు ఆ రోజు నేనూ విశాల్ మార్ట్ కెల్లా దేనికి సబ్బుల వే లేవ ఆ రోజ్ నాకు
జస్ట్ అంటే ఫోన్ ఫోన్ కేసుము ఫోన్ త ఏమంటరు దాన్నీ ఫోన్ కేస్ ఫోన్ స్క్రీన్ కార్డ్ ఆ రెండింటిలికి త్రీ హండ్రెడ్ అయింది. మ్
మ్
ఆ రెండిటికి త్రీ హండ్రెడ్ అయిందా మళ్ళీ ఇదీ దాన్నేమో అంటారు ఒక టీ షర్ట్ తీస్కున్నా వన్ ట్వంటీయే
హ్మ్
టీ షర్ట్ వన్ ట్వంటీ
ఇంకా చెప్పుల్ తీసుకున్నా బాత్రూమ్ చెప్పుల్ ఆ చెప్పుల్ తెగ్గిపోయాయి నేన్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడు న్న త్రీ ఇయర్స్ బాగొచ్చినయి తెల్సా
మ్
అది వన్ ఫిఫ్టీ
ఓకే
ఆ తర్వాత ఆయిల్ సబ్బులు, షాంపూలు ఈ తీస్కో ఆ ఇవి తీస్కునే సరికే ఆ రోజు ఇంకా నేను వంటి సబ్బులు తీస్కోలేదు వంటి సబ్ బ్బులు అంటే నేన్ సంతూర్ సోప్స్ చూసానే సంతూర్ లైమ్ నేన్ వాడతా. మాకు లెమన్ ఫ్లేవర్ ఇష్టం అయితే సంతూర్ ల
ఒంటి సబ్బులు తీస్కోలే మిగతా అన్ని తీసుకున్నాను ఆ రోజు నాకు ఎయిట్ సేవేంటి పాడ్ ఎయిట్ సేవ్ టియింద ఆ ఫస్ట్ డే హాస్టెల్కి వచ్చిన ఫస్ట్ డే ఆ నాకు ఇచ్చి నా దగ్గర ఉన్నాయే రెండు వేలు అందులోనూ ఒక వెయ్యలో వంద రూపాయలు మిగిలింది బస్ ఛార్జి మిగతా ఎయిట్ హండ్రెడ్ సెవెంటీలో వన్ థర్టీ సరే రౌండ్ ఫిగర్ హండ్రెడ్
అవును
టూ హండ్రెడ్ మిగిలింది నాకు ఆ రెం ఇరవై వేల్లో
హ హ హ
టూ హండ్రెడ్ మిగిలిందా టూ హండ్రెడ్ లో ఆ ఏమైంది మొన్న ఒకసారి పనుగు్లికి పోయ క్యాష్ ఇ చాలే టూ హండ్రెడ్ లో మళ్ళీ మళ్ళీ ఏమైంది మళ్ళీ సబ్బులకాని ఎల్లగా ఈ సబ్బులు అయిపోయిన్నిగా ఆ సబ్బులు వన్ సిక్స్టీ ఎంతో అంటే సంతూర్ సబ్బులు లేవని సింతోల్ తీసుకున్నా ఇంకా అది కూడా లెమన్ ఫ్లేవరే కదా అక్కడ వన్ సిక్స్టీ అన్ని పోయి ఇప్పుడు నాదాంట్లో నాకు వంద రూపాయలు ఉన్నాయి ఎక్జాక్ట్గా వంద అదే మరి మనా
ఇంకా కట్టాల్సింది రాలేదు గాదె
ఏంటి
టెన్ థౌజండ్ ఇప్పుడైతే టెన్ థౌజండ్ ఉన్నాయి గ
ఉన్నాయి ఇప్పుడు దాంట్లో రూపాయి తీసినా మా డాడీ నాకు ఇంక ఒక్క రూపాయి కూడా ఇవ్వరు
హ హ హ
ఆ బానే అనుకుంటున్నా ఇస్తారేమో అని అస్సలు మా డాడీ ఒకసారి ఇయ్యను అని అంటే టే ఇంక ఇవ్వరు ప్లస్ నేను కూడా అడగలేను ఇంకా మా డాడీ వెళ్లట్లేదు కాబట్టి బండేడానికి ఇప్పుడు మ డాడ బండేస్ సార్ అనుకో నేనంతా ఆల్చి వచ్చిన అడుగుతాను
ఆ
వర్తమాన్ని కానీ ఇంకాల లేకపోయేసరికి ఇంక అట్లా అలా అయిపోయాను అందుకే అసాల్ నేనే ఏం తినట్లేదు ఇప్పుడునైనా నా దగ్గర డబ్బులుండవ్ ఇప్పుడే ఫస్ట్ నా దగ్గర ఉన్నాయ్అనుకో నేను రోజు తింటాను బైటిక్పోయి
హ హ అస్సలే బయట ఉన్నావు మళ్ళీ స్నాక్స్ టైమ్ లో ఆకలి అవుతది
హ్మ్ అదేగాసల్ మీరు అందరుూ ఎలా ఎలా కంట్రోల్ చేసుకున్నారో నాకు అర్ధం కాల ఇన్నిరోజులు
మేము కూడా తింటాం బయట ఏదో ఒకటి టీకెళ్తామ్ మేమైనా కొనుక్కుంటాం ఐస్ క్రీమ బిస్కెటో కుర్కురేనో
తింటారు కానీ రోజు నాలాంటిదైతే రోజు కొనుకుంటను నేను నా దగ్గర ఇప్పుడు లేవు కా కాబట్టి మూసుకొని ఉన్నాను
ఆహా అంటే ఎట్లా అంటే మరి బయట ఎక్కువ తినం ఇంకా ఫైవ్ టెన్ రూపీస్ రోజ అయితే ఏదో ఒకటి తింటాం ఖర్చ అవుతుది సాయం త్రం
ఉ
టెన్ రూపీస్ అయినా కనీసం బ ట్ట కురకుర లాంటివి తింటాం గాని ఇంకా రోజు బయట ఎక్కువ పెట్టలేం కదా రోజు అంతేగా
అవునవును అయినా ఇక్కడ ఇక్కడ స్నాక్స్ లేవు ప్లస్ డిన్నర్ టైం కూడా ఎయిట్ ఒక్కొక్కసారి ఎయిట్ కెళ్నా ఉండదు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ నుంచి స్టార్ట్ చేస్త తది అమె
ఆమ్మో
ఆ మాకు అక్కడ ఏంటో తెలుసు మాకు అక్కడ మేము స్నాక్స్ తినేదే ఐదు ఐదున్నరా కి తింటామే అంటే ఒక్కొక్కసారి స్నాప్స్ కకి పోక్ పోయినా మాకు ఆ క్లేస్ ఇస్తే ఎగ్జాక్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ కి వెళ్ళిపోతాం
ఆ
ఉంటది మాకు అంతా ఇది తెలీదు ఇక్కడ నాకు నిజంగా చెప్తున్నాను ఆ రైతే రక్త రక్ కడుపు పులో ఇంకా మాముూలు కాదు ఆకలి వేసి వేసి వేసి ఎనిమిదిగానీ నకు సచ్చిపోతు ఉ
ఓహాహహ
అంటే కొంచెం ముందుకు వెళ్దా అన్నా కూడా పెట్టట్లేదు అంటే అప్పడుకి అవ్వట్లేదు ఎయిట్ ఫిఫ్టీను ఆ టైం కి పడుతుంది ఒక్కొక్కసారి
ఆఓహా
ప్లస్ ఉంచుతుంది నా టెన్ థర్టీ టెన్ ఫార్టీ ఫైవ్ ఎలెవెన్ వరకు
అవునా మాకు ఏ నైన్ థర్టీ అయితేనే తీసుకు తీసేస్తుంది
అవునా మాకు ఉంచిద్ది
అంటే చెప్తే ఉంచుతారు కానీ చెప్పకపోతే మాత్రం తీసేస్తారు
ఆహా ఇక్కడ ఇక్కడ ఉంచిన్నా నేను మొన్న టెన్ వరకు రాసాను కదా నేను కమలాలి నైన్కే వెళ్ళపోమ అన్నా నాకు టైం పడుతుంది మీరు వెళ్ళండి మీరు తినేసి రండి అన్ని అన్నాను కమలాన్ని సరే నీకు తెస్తాంలే అన్నారు
ఓ
అయితే వెళ్ళారు వచ్చిన తర్వాత ఆమె ఆమె అస్ ఆమె నిజంగానే ముందు నుంచి పైకి అస ఫుడ్ తీసుకె అయి ఆమె చెప్పి దీ కూడా కరెక్టే ఇక్కడ ఫుడ్ తీసుకుంటే కంగల్ అయిపోతుంది ఇక్కడ అంటే ఎలుకలు వస్తాయి కదా ఫుడ్ ఫుడ్కి వెళ్ళి తిన్నారంటే ఓకే పడేశార డస్ట్బిన్ లో స్మెల్ వస్తుంది కదా ఇల్లు టూ డేస్ కు ఒకసారి క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే ఆ హాస్టల్ ఈ హాస్టల్ రెండు వాళ్ళు చూసుకోవాలి కాబట్టి
అవునవును
అయితే ఆ రోజు నేను టెన్ ఫిఫ్టీన్ కెళ్లా అయినా ఫుడ్ంది
ఆ
ఇక తినేసి వచ్సా చికెన్ అది కూడా ఆ రోజు
ఓహో ఉంచల్లో అ అయినా మిగిలింద అంటే బెట్ ట్ర్
మిగిలింది మండే కూడా మిగిలింది మండే మాక్పూరి పూరీ కేసింది చికెన్ కూర
అవునా
హ్మ్ సరేలే అయితే
సరే సరే
హ్మ్మ్